హలో ఆ నమస్కారమండి
నమస్కారమండి బాగున్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి
తిన్నారా అండి
అయిపోయిందండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఏమండి ఈ రోజు స్పెషల్
ఆ పొప్పు రైస్ మీరు అండి
మేం చపాతి గుత్తోంకాయ్ అండి
ఆహ్ ఈరోజు ఫెస్టివల్ గురించి తెలుసుకుందామండి
ఓకే అండి తెలుసుకుందాం
మీరు ఏ ఫెస్టివల్ మంచిగా జరుపుకుంటారు
మేము సంక్రాంతి అంటే కొంచెం బాగా ఇష్టం అండి మూడు రోజుల్లో పండుగ కదా అందు కానీ సంక్రాంతి అంటే బాగా ఇష్టంగా జరుపుకుంటామండి భోగి మంటలు వేసుకుంటూ పిల్లలు భోగి పళ్ళు పిల్లలకి భోగిపళ్ళు పోస్తూ
ఆ
ఉ సంక్రాంతి ముగ్గులు వేస్తూ గొబ్బెమ్మలు పెడుతూ కనుమ రోజు నాన్ వెజ్ చేస్తూ అలా చాలా సంతోషంగా ఉంటుందండి
అవునండి ముగ్గులు బాగా ఏస్తారా అండి మీరు
బాగ ఏస్తామండి బాగా ఇష్టంగా వేసుకుంటాము
అకేండి ఇంకా సంక్రాంతి ఒక్కటే ఇంకా ఏమన్నా మంచి ఇంకా జరుపుకుంటారా అండి
సంక్రాంతి వినాయక చవితి ఆ మొహర్ దం దసరా ఉగాది అన్ని పండుగలన్నా ఇష్టమే కానీ కొంచెం సంక్రాంతి అని అంటే కొంచెం ఎక్కువ అంతే
అవునా అండి సంక్రాంతి గురించి కొ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి
సంక్రాంతి పండుగ అంటే మా పొద్దున్నే తొందరగా లేచి తెల్లవారుజాముని లేచి తల స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని తర్వాత భోగిమంటలు వేసుకుని చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంట చుట్టూ డ్యాన్స్ వేసుకుంటూ పిల్లలకి భోగిపళ్ళు పోస్ తు
అయితే మీరు మంచిగా సంక్రాంతి జరుపుకుంటారన్నమాట
ఉగా ఆ ఉగాది
ప్పుకుంటాము కానీ మాకైతే స్పెషల్ గా ఉగాది మంచిగా జరుపుకుంటా
ఉగాది అంటే మీకు ఇష్టమా అండి
ఆ ఉగాది రోజు ఉగాది రోజు అంటే మాకి పెద్దల పండుగ అంటారు సో ఆ రోజు అందరికీ బట్టలు పెడతాం మా ఆ అవును అప్పుడు అందరూ ఇళ్ళకి వస్తారు అంటే ఎక్కడెక్కడ సిటీస్ లోకి అంత జాబులు కానీ వెళ్ళింటారు కదా అంతా ఆ రోజు ఇంటికి వస్తారు ఉగాది పచ్చడి చేసుకుంట వంట వంట ఓలిగలు చేస్తాం మేము స్వీట్ ఓలి బొబ్బట్లును సువుంటులాగా అవి చేసుకుంట తింటాము ఉయ్యాలు వేసు ఉగాది రోజు చూగాలి ఏ అంటే చెట్లకు ఉగాలి గుర్తుంద మీకు ఉగాలి అదేద చ చెట్టికేసి తాడేస్తారు
ఊయ్యలా
ఆ ఉయ్యల అది అది వేసుకుంటాము అది పోటీ పోటీగా పిల్లలు పెద్దలు అందరం ఇద్దరిద్దరు నిలవడుకొని ఆడ అంటే ఊగుతామ్
తొక్కుడు తొక్కుడు ఉయల అంటారు అదేనా అండి
ఆ అవునండి
మీరు బాగా సందడిగా సెలబ్రేట్ చేసుకుంటారు కదండి
అవునడి ఉగాది మంచి చేసుకుంటాం మీరు సంక్రాంతి ఎలానో మేము కూడాడట్లా ఉగాది మంచి ప చేసుకుంటాం
అవునవును ఉగాది పచ్చల్లోకి ఏమేం చేస్త ఏమేం వస్తారండి
చెడ్ రుచులు అంటారు కదా అండి ఫస్ట్ మామిడి పులుపు మా మెయిన్ మామిడికాయ ఉండాలి ఎందుకంటే ఎందుకంటే అది ఫేవరెట్ సీజన్ ప్లస్ జనాలకి అందరికి అదే ఇష్టం కాబట్టి పులుపు పులుపు చింత చింతప పడు చింతపడు అహ తీపి వగరు కారం ఇంకా ఇంకోటి
వగరు
ఒకరు కారం చేదు పులుపు తీపు అవి చెడ్ రుచులు అంటారు అంటే ఏడు ఆ ఆరు రుచులు ఆరు రుచులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అనింటూ పెద్ద వాళు ముందు కాలంలో అలా చేశారు
అవునండి మన లైఫ్ లో కూడా మిక్స్డ్ అలాగే ఉంటుందండి
అవునవును అన్నీ బ్యాలెన్స్ చెయాలి అన్నట్టు దానికి మీనింగ్ అంటారు
అవునండి మన లైఫ్ లో కూడా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి
అవును అండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆనందాలు వచ్చినా ఒకటి అ విధంగానే ఉంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి
అవునండి
ఇంకా అంటే ఇంకా ఏమేమి జ ఇంకా ఏమేమి చేస్తారు మీరు సంక్రాంతి రోజు
సంక్రాంతి రోజు మేము కూడా అంతేనండి హోలికలు చేస్తాము హోలిగా ఆ చిత్ర లెమన్ రైస్ చి చన్నము పప్పు ఆ రసము వడియాలు
ఓకే
అన్ని అంటే మా ఇంటికి ఆడపడుచు వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరు వస్తారు కదండి మే పెద్ద అరిటాక్ వేసుకుని అందరు ఒకే అరిటాక్ మీద అ పెట్టుకొని బోంచ్చేస్తామండి అలా చేయడం అంటే మాకు చాలా ఇష్టం అండి
అవునుది మంచిది చాలా అ అంటే అందరూ కలిసి అక్కడే కూర్చొని తింటా నవ్వుకుంటా బాగుంటుంది అదొకటి
అంటే వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరుూ ఒకటే అరిటాకు పెద్ద అరిటాక్ తీసుకొచ్చి ఒకటే అరిటాకు ఆ అన్ని పెట్టుకుంటామండి ఏమేం చేసామో అన్ని పెట్టుకుని అందరు కలిసి మాట్లాడు కుంటూ ఆ అ
ఓకే అది చాలా మంచిదే చాలా మంచి అలవాటు అండి మీరు మంచిగా ఫాలో అయితున్నారు పెద్
హ అవునండి బాగా ఇష్టం అండి అలా చేయడం పీర్ల పండుగ కూడా అంతే కదండి అంటే పీర్ల పండుగని ముస్లిం పండుగ అంటారు కానీ ముస్లిమ్స్ కంటే హిందువులే ఎక్కువ చేసుకుం ఆ మనం హిందువులమే ఎక్కువ సెలబ్రేట్ చేస్తామండి
ఇక్కడం అంటే మా ఊరు లో లేదు మా అమ్మ మా అమమ్మ వారి ఊళ్లో ఉంది మొహరాం ఫెస్టివల్ అక్కడికి ఏళ్తే త్రీ డేస్ ఫైవ్ డేస్ చేస్తారు కానీ త్రీ డేస్ బాగా మెయిన్గా చేస్త అంటే ముఖ్యంగా చేస్తారు ఒక రోజు ఫస్ట్ రోజు మాత్రం అగ్గిలో దేవుడు అంటే మొత్తం ఇంటింటికి వచ్చి ఆ ఊరేగింపు చేస్తా ఆగిలో నడుస్తారు ఇంకా రెండో రోజు అంటాం అక్కడ మాత్రమే పిరి అంక దేవుడు శక్తి అంటారు కదండి కాదంటారు మోస్ట్లీ కొందర్ కి పైలోకి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏం అనిపించంది దేవుడు దేవుడు ఉంటారు గట్టి ఇంకా అట్లే ఏం కాలేదు అనుకుంటున్నాను
ఆ
కానీ చాలా డేర్గా దిగేస్తారు అగ్గి అనేది భయం లేకుండా ప్రతి ఒక్కరు పెద్దలు కూడా అంటే వాళ్ళు ఎత్తుకునే పీర్లు ఎత్తుకునే వాళ్ళు కాకుండా పిల్లలు కూడా పెద్ద దా వాళ్ళు కూడా దాంట్లో దిగితే మంచిదిన్నట్
అయినా అట్లా దిగినా కూడా ఎవ్వరికి ఏం కాదు కదండి
ఎవర్కి ఏం కాదు మంచ్
అయినా అంటే దేవుడులో ఎంత సత్యం ఉండాలండి అలాంటప్పుడు
అవును అండి అది కూడా నిజ్ జమే అసలు దేవుడు ఉంటేనే కదా అంత అంతమంది అంత దిగుతున్నా కూడా ఏమవ్వదు ఎవరికి అది అగ్గి మండుతనే ఉంటది
ఆ
అ
మనకు కొంచెం చిన్న గాయం అయితేనే అది చనా మండుతూ ఉంటుంది అలాంటప్పుడు అంత పెద్ద బ్ పెద్ద మంటలు మ పెట్టినప్పుడు అలా స్వామిని ఎత్తుకున్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఆగిలి లో నడుస్తున్నారు అంటే దేవుడ్లో చాలా సత్యం ఉందండి
అవునండి చాలా సత్యం ఉంటుంది కాబట్టి ఇంకా ఏంకా అవ్వదు కద ఇంకా మేమైతే కదిరి టెంపుల్ అంటే నరసింహస్వామిది దగ్గర అక్కడ కూడా జాతర చేస్తాము అంటే జాతర జరుగుతుంది అది పెద్దది అంటే తేరు మన ఏపీలో చాలా ద్దది ఆ చాల్ ఇ చాలా పెద్దది తేర్ లాగుతరు ఆల్ది చాలా మంచ్ ఎంజేస్తారండి చాలే అస్సలి ఎక్కడుండే జనాలాగా ఒక్క రోజుక్ కన్పిస్తరు అస్సల్ కాల్ పెట్టడానికి కూడా ఉండదు అలాగ ఉంటది ఆ రోజ్ మేమ్ మన్ జీ జర్పుకుంటామ్ అంటే మా ఇంటి దేవుడు కావాట్టి అక్క ఆ రోజు అందరికీ జనలందర్ ఈ పిలిప్ పిల్చి భోజనాలు పెట్టి ఆ ఒక్క పొద్దులనే చేస్తామండ్ మీర్ అట్ల ఏమన్నా చేస్తారా మీకంటూ ముఖ్యమైన పండగ
అంటే మా ఊర్లు మా ఊర్లో ఐతే అండి అక్కమ్మ గార్లు ఉన్నారండి మావుర్లో
కే
అక్కమ్మ గార్లకి బండ్లు కడతారండి శ్రీ ఉగాది పోయ్ న్ తర్వాత సో సోమవారం
ఓకే
ఉగాది పోయ్ న్ తర్వాత సోమవారము అమ్మవారికి పండ్లు పెడ్తారండి అప్పుడు మా ఊర్లో చాలాస్ దడిగా ఉంటుందండి అంటే ట్రాక్టర్లు కట్టే వాళ్ళు ఎద్దుల బండ్లు గట్టే వాళ్ళు అందరూ బండ్లు గట్టుకొని ఆ అమ్మవారి గుడిక్ వెళ్ళి అక్కడ ఎవరైనా ఏమన్నా అంటే ఏ బాధ చెప్పుకునే వాళ్ అమ్మవార్క్ చెప్పుకుంటే తీరుస్ తరన్ని నమ్మకమండి మాక్ గూడా ఆ తడి బట్టల్తో అమ్మవార్ ముందు కూచ్చోని మన మన్సులో ఉన్న కోరిక అమ్మవారిక్ చెప్పుకుంటే అమ్మవారు తీరుస్తర్ రాన్నకో అన్ అన్నదంతో చాలా మంది కూచ్చుటారండి చాలా మందికి తీర్
ఆహా
ఉమ్ బాగా చేస్సమండి తర్వాత మేము మా ఊర్లో కొత్తగా శ్రీరాముని ఏ శ్రీరాములవారి గుడి గాట్టాము
ఓకే
ఆ సంవత్సరమ్ సంవత్సస్రం గులో శ్రీ కళ్యాణం జేస్తామండి ఊర్లో ఉమ్ శ్రీరామ్ రాములవారి కళ్యాణం జేస్తాము అప్పుడ్ గూడా మా బంధువులు అంటే ఊర్లో అందరు ఉన్న వాళ్ళ బత్ అందర్నీ పిల్చుకొని ఆ కళ్యాణం బాగా చేస్తామండి
ఆహా చాలా మంచి జర్పుకుంటరు ఐతే అండీ మీరు
ఔనండి అంటే మాది చిన్న ఊరు కానీ అందరికీ అండస్టాడింగ్ బాఉందండి ఐకమత్యం బాఉందా అట్లాయ్ ఇ ఏ చిన్ ఇన్న సెలబ్రేషన్ ఐనా ఊరంతా కలిసి చేసుకుంటాం ఔనండి అద్ ఇది మాత్రం కరక్టే అలా అ ఉండాలండి
మీ నుంచి చాలాన్ తెల్సుకున్నానండి ఇంకా ఏమైనా మీర్ తెల్సుకోవాలనుకుంటున్నారా
ఆ నాక్ గూడు చ్ మీ నుంచి చాలా మీ సమాచారాన్ని చాలా మాకందించారండి
మీర్ కూడండి ధన్యవాదాలండి
ఆ ధన్యవాదాలు